ఎడం గుడి బావున్నారా
బాగున్నం మేడం మీరు బాగున్నారా
మేడం మీ వాయిస్ కట్ అవుతుంది. ఆ
తిన్నారా మేడం
ఆ తిన్నా మేడం మధ్యాహ్నం టైం లోనే తిన్నా మీరు తిన్నారా
ఆ తిన్నాం మేడం ఏం కర్రి
ఆ మాది వచ్చేసి దొండకాయ మేడం మీది
మది టమాట మేడం
ఇంక వేరే స్పెషల్ లేదా మేడం కర్రీస్ ఓన్లీ వన్న
ఓన్లీ వన్నె మేడం
అవునా మేడమ్
మీరు ఏం జేశారు స్పెషల్స్ ఏమన్న చేశారా ఇవ్వాళ
ఏం లేదు మేడం ఒక ట మామిడి కాయ పచ్చడ ఒకటి ఇది ఒకటి మేడం రెండే మేడం మావి పెరుగు పెరుగు తినరా మేడం సమ్మర్ గాదా
ఉంటా మేడం ఈ ఇప్పుడు ఆఫీస్కి ఓచ్చామని కర్రి ఒకటె టమాటా తెచ్చాము ఇంటి దగ్గర టమాటా చారూ
హ్
అ స్కూల్ ప అారా మ మేడం పిల్లలు స్కూల్కి ఏళ్ళారా
ఆ వెళ్ళరు మేడం హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యయి కద మేడమ్ మీ పిల్లలు వెళ్ళరా
ఆ వెళ్ళారు మేడం
అఫ్డే కదా మేడమ్ మీ పిల్లలకి స్కూల్
ఆఫ్ డే నే స ఆఫ్ డే మేడం వెళ్ళరూ వచ్చారు.
ఓకే ఇంకా మేడంమ్
చెప్పండి మేడం మీర్ సినిమాకి వెళ్ళారా మేడం
ఆ వెళ్ళా మేడం.
ఏ సినిమా అయితే బాగుంది మేడం ఫస్ట్
పెళ్లాలుమొగుల్లద ఆ ఉస్మాద్ భగత్ సింగ్
ఏ మూవీ పేరంటడి.
ఆ
మూవీ నేమ్ ఏంటి
ఉస్మాత్ భగత్ సింగ్
స్టోరీ ఏంటి మేడంమ్ అసలు కి
స్టోరీ వచ్చేసి రాజకీయమే మేడం రాజకీయ పరంగా అంటే ఏ మెసేజ్ పూర్తిగా ఏందనంటే ఆ అంటే అంటే ఏమంటరు రౌడీజం చేసుకుంటూ రాజకీయంగా ఎదుగుతారు అన్నట్టు వాళ్ళు వీళ్ళ మీద దాన్ని అడుకుంటడన్నట్టు మన భవిషత్ పవన్ కళ్యాణ్ గారు అట్లా సాధ్యం కాదనేది సాధ్యం కానియకుండా ఆయన ఆపి ఆయన అంటే నిజంగా నిలబడి నిజాయితీగా నిలబడి డబ్బు ఉండి వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిజాయితీ చేసి వాళ్ళే నిలబడాలి ప్రజలను పాలించేటట్టుగా ఉండాలి అన్నట్టుగా ఆయన మెసేజ్ అన్నట్టు అది ఆ సినిమా
రోల్ అదినట్టు
బాగుంది మేడం సినిమా కూడా
హీరోయిన్ ఎవరు మేడం హీరోయిన్ ఎవరు మేడం.
అందులో వచ్చేసి శ్రీలీలా ఉంది మేడం దాంట్లో శ్రీలీలా
శ్రీలీలా
ఉంది కొత్త కొత్త అమ్మాయి ఉందిగా
కొత్తామ్మాయ
కొత్త హీరోయిన్ శ్రీలీలా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ రెండన్లవావి
ఆ ఫేమస్ అయింద అదే అదే
ఆమె ఆమెనే ఆమెకూడా ఆక్టింగ్ యాక్టింగ్ బాగా చేసింది. ఈయల
డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది గద
డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది.
ఇంకే మూవీస్ ఇ
నాక మేడం ప్రభాస్
ప్రభాస్ అంటే నిక వచ్చేసి అంద వజంది
అల్లు అర్జున్ ఫ్యానా అల్లు అర్జన్ చాలా మం మంచి తాట్
ఉ
చాటిట్యూడ్ ఉండదదు
ఈ సంటి
మీరర్స్ ఎవరు ఇష్ట మేడం అ
లేఓల్డ్ వాళ్ళే ఎక్కువ ఇష్టం ఉంటది ఈ న్యూ వాళ్ళు కూడా బానే ఉంటారు
మేడం
జనలియ ఇష్టం
హు న్యూ మ్
పోజ ఇష్టం
ఆహ
మేడం మీకెవరు ఇష్టం మేడం
నా కొచ్చేసి ఆ స్నేహ
స
ఎర న్యూ వచ్చేసి ఆ ఒళ్ళొచ్చేసె స్నేహ
ఓకె ఓకె
అ న్యూ వచ్చేసి మన ఏమంటరు ఆ సినిమాలో ఉంది కదా మేడమ్ మీ అల్లు అర్చున్ మూవీలోనే అదే ఏ మంటూ నా పేరు సూర్య నాయునియ హీరోన్ తన్పేరు ఏదో ఉంది కద ఐడయ్ ఆర ఏం ఇష్టం
రా నంటె
ఉమ్
ఈ బథకం కమీడియన్స్ అంటే ఏమన్నా బ్రహ్మానందం గంతె
అబ్బా అందరికి సారే నాకు కూడ ఆయనే నా కూడ ఆయనే ఇష్టం
అంటే మా ఇంట్లో మా సార్ కి వాళ్ళ పెద్ద నాన్న అనమాట నేను మామ అని పిలుస్తాను
ఎవరు
మా హస్బెండ్ డు వాళ్ళకి పెద్ద నాన్న అయి తాడు అన్నమాట సపోజ్ గా
అ హౌపిగ అ అ అ అ
మావయ్య గారేమో బ్రహ్మానందన్ని పట్కొని మా అన్న వచ్చిన మా అన్న వచ్చింది అంటే మేము అట్ల వర్సలు కలుపుకుంటాము
ఆహా మాసార్ లాగానే అన్నట్టు మాసా సారు మ మా డాడీకేమో పవన్ మా డాడీ కూడా అంతే పవన్ కళ్యాణ్ ని అన్న లాగా ఫీల్ అయితాడు త తమ్ముడులాగా ఫీల్ అయితాడు బాబాయి బాబాయి అట్ల అన్నట్టు మీరు ఉమ్ హూ ఇ మార్నింగ్ ఉమ్
చాన కమెడిన్ చానా హీరో మస్త్ మూవీ సేసినందుకు జస్ట్ వన్ అవర్కే ఫైవ్ ల్యాక్స్ అంటా కదాండి తెలుసా
వామో ఆ మరి ఆయన చాలా ఫేమస్ కదా మేడం
తను ఏ మూవీలో తను లేంది సినిమా హిట్టు కావాలే
ఆయన లేంది ఏ సే మూవీ ఉండదు ఆ మూవీ ఉందంటే బ్యాడే అదేం కూడా బాగుండదు సినిమా
తను ఈ రేసుగుర్రం మూవీలో కూడా చాలా బాగా చేస్
బా అద్భుతంగా చూపిస్ చ్చిలు ఆయనను అయితే ఆయన యాక్ టింగ్ బాగుంది చాలా బాగుంటది ఆయన న్యాచురల్ గా అనిపిస్ తది మేడం ఆయన యాక్టింగ్ అనేది
అవును న్యాచురల్ గా
చూస్తాంటే చూడ బుద్ధి అయితది నవ్వు కూడా బాగా ఎమోషన అంట ఎమోషనల్ గా ఉన్నో లకు కూడ నవ్వ తెప్పిస్తది అది
అవును అవును మేడమ్ న్యాచురల్గా ఉంటది తన
టది ఆయనది కామన్గా
వాళ్ళ పిల్లలు చూసారా మేడం మీరు బ్రహ్మానందం గా
ఆ చూసాను గా ఆ బాబు వాళ్ళ బాబుని
అవును ఉమ్ పల్లకిలో పెళ్లికూతురు అవును తను చాలా బాగుంటది ఆ మూవీలో చాలా బాగుం
అ వాళ్ల మేడం కూడా బాగుంటుంది కదా సార్వాల మేడం ఉమ్ బాగుంటది
ఆ బాబు కూడా మస్త్ హైట్ ఉంటడు వాళ్ల మమ్మీలాగా హైట్
ఇంకా ఎవరి ఇష్టం మేడం
ఉం నా పగా నా మేడం ఫస్ట్ అందరికి పెద్ద ఫ్యామిలీ స్ట్ ఫ్యామిలీ ఆఫ్కోస్ ఫస్ట్ ఆ మేడం కే ప్లేస్ చిన్న పిల్లలు కాంనీంచి ఇప్పుడున్న జనరేషన్ ఆమె ముందు వచ్చిందంటే ఆమె ఫేస్ ఒకసారి రివీల్ అయిందంటే కంపల్స రామేదే ఫస్ట్ ప్లేస్ తర్వాతకి
ఫస్ట్ ఇప్పుడు హీరోలో కూడా చిరంజీవికి ఎక్కు
అవును ఆయనకు బాగా ఆయన ఫస్ట్ ఆ ఇ లేడీస్ లో ఇమే ఫస్ట్ మేడం కా
అవున అవునుశ్రీకాంత్ సార్ హీరో బాగుంటారు శ్రీకాంత్ శ్రీకాంత్ హీరో శ్రీ కాంత్ కూడా మూవీస్ బాగు
ఆయన కూడా బాగుంటయి అవును రామేష్ శేఖర్ వాళ్ళ వా ఫ్యామిలీ రియల్ స్టోరీ కూడా బాగుంటంది మేడం అంటే నిజం నిజా జీవితంలో గుడా వాళ్ళ బాగుంటదండి వాళ్ళ బండింగ్ అనేది మళ్న పిల్లలు ఇద్దరు పాపలు బాగుంటది అలాది కూ తిరుమల మేడం ని ఫంక్షన్ ఫంక్షన్స్ అకేషన్స్ కి వాళ్ళిద్దరు ఎల్తారు బాగా
డాక్టర్గా డాక్టర్ కదా
ఉం ఉం మంచిగా వెళ్తారు ఎటు వెళ్లిన ఇ ద్దరు మంచిగా
పాలిటిక్స్ లో కుడా దిగారుగా
అవునవును వాళ్ళ పెద్ద పాప వాళ్ళ పెద్ద పాపలు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు కదా
పెద్ద పాపా
పెద్ద పాప పెద్ద పాప
ఏమన మూవి తీస్
ఆ ఒక మూవీ తీసీరు కానీ అది కొంచెం బాక్ అయిన ఎనుకో ఉం
పోతా ఉంటే వస్తా ఉంటాయి
మ మన కళాకారు వాళ్ళు మేడం మన శ్రీదేవి మేడం కూడా బాగుంటాయి కదా చాలా బాగుంటది ఆమెది కూడా అస్సలు ఉంటది అలా అల్లా పిల్లల ఏది కూడా బాగుంటాయి అలా పెద్ద పపావసింది కదా ఇప్పుడు ఇండస్ట్రేకి బావుంది ఆమెది కూడా
అసలు చనిపోయిందంటే కూడా ఎవరునిమ్మరు అంత బాగుండది
అవును మేడం
తన ముక్క్క అంటే ఆపరేషన్ చేసారు చేసారుసారు సర్జరీ చేసారు
ఉ ఉ అవును అవును అంత ముందు బానే ఉండది మేడం అది చేసినా కూడా బానేవంది
బన్
సరే పాపం మేడం లేకుంట పాపా
అప్పుడు మనకి సౌందర్యగారు జరిగిపొయినప్పుడు
ఉ అందంగా ఉన్నా మేడం అందరూ వాళ్ళు పాపం అట్లా అయిపొయింది
ఆ
కనీదం
అంటే తమ్ేమ్స్ లో ఎవరై మేడం దే
మేడం
తంబి్మ్స్
అర్ధం గవడ్లే మేడంమ్ వయిస్
కామెడిీ ఎసే వాళ్ళు ఇంకవరి
వెను మాధవ్ వెను మాధవ్
రేణు మాధవ్ ఆలయ్య గారు కూడా బాగుంట
అలిగారు వేణమాద గారు ఇద్దరు బా చాలా అద్భుతంగా ఉంటది అసలు అలీగారు ఇంకా హైలైట్ ఉంటది అసలు అసలు ఆయన నవ్వు ఆయన అంత చుట్టబుగ్గలు బలే ఉంటు
ట సొట్ట బుక్లు
సిన కూడా చేసినట్టు అనిపదు ఆయన చేస్తే స
అవునవునండి పంచల్ డైలాగు్లు వేస్తా ఉంటారు
బాగుంటది ఆయ్ న కూడా అంతా చాలా కష్టపడి మంచి పొజిషన్ లోకి వచ్చారు సార్ వాళ్ళపా పం
అవును
క మేడం
చెప్పాల మేడం
సౌందర్య గారి మూవీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్
సరే ఓకే మేడం బా థ్యాంక్ యూ మేడం